తక్క
హలో
ఆ చూషినా
కనిపించిందా మీ దోస్తు దే
వాంది నీ దగ్గర ఎందుకుంది
నేనే వేసుకున్నా వాడు బావక్ ఆ అయ్యో దేవుడా ఎదురొతాందే
ఆ తిను మొత్తం నాకె ఇత్తే నువేం తింటావే
ఏంది
ఆ ఆ ఏంజేత్తండు కన్నయలు
పాప పడుకుంది బాపు పడుకున్నాడు బావ పడుకున్నాడు నేను మా చెల్ల వత్తె ఇంతసేపు అన్నం వండి కూరోండి ఆ చేపల కూర వండి చికెన్ వండి బువ్వేసి పప్పు ఏసి చారేసి అన్ని చేేసి పెడదామని అనుకున్నా
ఏషెల్లె ఈచెల్లెనేనా
ఊ మా సొంతం చెల్లె మేం ముగ్గురం అక్క చెల్లెళ్ళం
ఈ చెల్లి ఎందుకు గుర్తొచ్చిందో నీకు అంత తొందర
ఉ గుర్తోచ్చింది అట్లా
నిజంగ సాంలు అదే పప్పు చారు తోటే తిన్నా అవునా
ఆ అట్ల గుర్తొచ్చింది ఇంక అన్ని ఇసి పెట్టి ఏసి పెట్టి తిన పెట్టి దగ్గర పడుకో అని ఎట్లా మరి బాగా దెబ్బ తాకిందానే
ఘోరంగా పడ్డా అసలు దారుణంగా పడ్డా చు దాని నా కాళ్ళు అట్లా మొత్తం చుట్టూ నీళ్ళుండే వరకు అప్పటికే తడిసే వచ్చిన నేను ఇంక నా కాళ్ళకు తడి ఆడ తడి ఉండే జుర్రు న జారి ంది ఆ గోరంగ పడ్డా
అవునా
అంతగానం తాకలేదు అని ఇప్పుడు తాకుంటే నాక ఏడుపే ఉండు ఏమో అంతగానం అయితే కొంచెం మీద మీద అనిపిస్తాంది గానీ అంతగాన నేం తాకలే
ఆ
ఇంతసేపు పడ్డ కాసేపు తర్వాతకి కాళ్ళు ఏమంటారు నడుములు తలకాయి నొచ్చింది ఇప్పుడు ఏం నొత్తలేదు అంతగాను
అంతేనా
ఆ తిన పోతనే కాళ్లు చేతులు బీక్కబోతానయి గుంజుతానయి ఇగా రూపకోసారి తిన్నా కూడా కాల్చలు పి ఉుంచుతో పోయి ఇట్లా పీక్ వస్తానే నా కాల్సి నేనే పీక్ ఉంటాను
ఇట్లా మరి ఇటు ఆరోగ్యం సహకరించట్లేదు అటు చదువుపోవడానికి చదువు సహరించట్లేదు మరి ఏం చేద్దామ అని అనుకుంటాను
ఏం చేసినా ఒక్కదానికి వచ్చినా అదయిపోయే వరకు దాన్ని ఇష్పెట్ట
అలాంటి అలాంటి సంకల్పం ఉంటే జీవితంలో ఎంతో ఎదుగుతావు అలాంటి సంకల్పాలు జీవితంలో పెట్టుకోవడం చాలా మంచిది
మొదలు పెట్టేటప్పుడు కూడా గిట్నే అన్నారు న అ రో రాదు పైసలు బుక్ అవుతదో రాదో అని అన్నారు ఒక్కదాని తరిగిన తోడు కూడా ఎవరు లేరు నాకు తిరిగేటప్పుడు కూడా
ఎందుకు లేరు బావ రాలేద నీతోని
అక్కడికి వచ్చిండు గాని అడ ఫెయిల్ అయింది కదా అది
ఫెయిల్ అవుతుదని బాబ ఏమన్నా ఊహించిండా మీకు కావాలనే కదా వచ్చిడు
అది అది పోయిందంటే ఒక్కరు కూడా కనీసం రాలేదు రెండోసారి ఒకటోసారి నేన్ బ ఎంత ఆడుకున్నా ఇంక వచ్చిళ్ళు వాళ్ళు ఒకసారి కాదన్న కాని రెండోసారి ఎంత అడిగిన ఒక్కరాలి మూడు నాలుగు రోజులు పిచ్చు కుక్కని తిరిగినట్టు తిరిగి ఎత్తుక్కొని నేను ఎత్తుకని చూడటం లేదు ఎక్కడ ఎక్కడ పోయి ఎత్తుకున్న చిరీవరికి దేన్నయ పని చేసుకున్న పనంతా అయి్యందిరా అనుకుంటే ఆడ ఇచుడు మర్చిపోయిన ఇదంతా అయింది ఇంకా నా చదువు అయిపోయిందిని ఏడ్చుకుంటే ఆ దేవుని మొరగెట్టుకున్న దేవుని దయాకరణ నాకు ఇళ్ల వచ్చింది
ఉ
అప్పుడు రాదన్నారు వచ్చింది ఇప్పుడు కాదన్నారు అయితుది అన్నళ్ళందరూ ఒక రోజు చూసే రోజు వతుది కదా
నేను కూడా అలా చూడాలని అనుకుంటున్నా ఆశపడుతున్నా మేము అలా అన్నందుకు నువ్వు అక్కడ వెళ్ళలి ఇన్ని రోజు చదుకొని మేము అనుకున్నది ఉం చేసి నువ్ అనుకునే చేసి మమ్మల్ని తలెత్టుకునేలా చేసినావు ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చినా కూడా మీకు బా చదువుకు అంటే మళ్ళా మేము తలెత్తుకునే ఉంటాం అదే ఇంటికొచ్చి అల్లాటప్ప అయితే అప్పుడు తరదించుకోవాల్సి వస్తుంది
నేను ఇక్కడ ఉన్నళ్ళు అందరూ నేను చదువుతానే అంటారు కాగాని ఒక్కరు నేను చదవా అని అన్నారు అక్కడున్న మేడాలతో సహా నేను చదువుతానే ఒక్కరైనా ప్రతి ఒక్కరుూ నేను చదువుతానే అంటారు కాగానీ నేను చదవను అని అన్నొక్క నోరు ఉండదు ఇవిడ
ఆహ నువ్ చదువబుని ని కూడా అనట్లేదు ఇప్పటి కూడా నేను మా నాన్నగారితో సంతోషంగా చెప్తున్నా తన ఆంగ్ల లో చాలా బాగా మాట్లాడుతుంది తన వాారిళ భాష బాగా మాట్లాడుతుంది బాగా చదువుతుంది ఇంకొకరికి తన చెప్తుంది అదిదిని చెప్పేసి నేను చెప్తానా కానీ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళాని ప్రయాణం చేతును ఇంకా దేని చేతనో నీ యొక్క చదువు తప్పిదారు పడితే అప్పుడు నీకు ఎట్లా ఇబ్బంది అవుతుది కదా అప్పుడు నేను మిమ్మల్ని మాటలు అనేది నీకు బాధ కలిగిస్తుంది కావచ్చు కానీ అది రేపటికి నిజమైతది పట్టుదలతోని నువ్ చదువుకుంటావు అర్తమయ్యిందా
నేను మంచిగనే చదువుకుంటా
ఇంకేం చెప్తాదో మరి
నేను గాదు పన్నా
కడుపునిండా తింటానావా
తింటాన్నా కానీ సరిపోవట్లేదు ఆకులు బాగా అయితాంది కాల్చీలు బాగా పీక్కోపోతాంది
ఉమ్ ఏంజే
ఒకటింటి కి అన్నమైతే తినేవుడు ఒకటింటికి వాళ్ళు మాకు పెడతారు నాకు పన్నెండు నించేలు కాల్చేలు తిరుగుతాన్నై అగం అగం అయితిం క్ లోబడ తినపోతే పన్నెండింటి లోపే కాంతం
అయ్యో మరి ఎట్లా అయితే
ఏమో అక్కడ పోయే లోబు కవర తారు ఆ ఉత్తిగ కాపోతే ఫష్టమే పొయ్యొచ్చే వరికి ఒకడున్నార రొండైతది తినే వరికి రొండై తది ఒకటున్నర ఐతది వచ్చి తినే వరకి ఆ రెండు ఐతుది ఇంగ తినుడు అయిపోయే వరకు కు మళ్ళా చదువుకోనీకి పోతే మళ్ళొచ్చే వరకు ఆరు ఐదైతది ఇంగా అక్కడ ఇట్లుండొద్దు అప్పటిలోపు మొత్తం బాగా తిని కవర్ చేసుకోవాలి
ఎక్కడ
నన్ దావుఖానాకు బోమనే వైద్యమియ్యనీకి
ఆ
ఇయ్యాన మా అక్క వాళ్ళు పొయ్యిల్లు పోలియో కి దావఖానకి కాదు బయట పిళ్ళొల్లకి ఏయనీకి పోయింది
ఆహా
ఆ చాలా మందే పోయిల్లు ఒక ఒక నూట ఎనభై రెండొందలు మంది అట్ల పొయ్యిన్
ఆ ఆ మరి మీరెందు బోలేదు
మేం ఇంకా స్టార్ట్ కాలేదు అ ఛీ ఇంకా మొదలు కాలేదు మాకు
ఇంకెప్పుడు మొదలైతది అట మరి మీకు
వొచ్చే నెల
ఆ
వొచ్చే నెల
వొచ్చే నెలనా
ఆ
ఊహూ బావ దావత్తుకి పోయొచ్చిండు నోరు తెరిచి పన్నడు
అమ్మ జెప్పింది బాగ జేస్తుండటగా
ఆ ఆ చాల్నే థమ్ సప్లు తాగిండట చాన్నే ఇచ్చిరట రేపు గిఫ్ట్ ఇత్తారట బావుబ పోయినందుకు దావతుకు బోయినందుకు
ఎవళ్ళు
దావత్ బోతే ఒక సీట్ డబ్బా బీపి మిషన్ మ్యాన్ వల్
గదేందే
అంటే బావ చానా కేసులు బెట్టిండు వాళ్ళకు
అవునా
అందుకు గిఫ్ట్
ఓ అట్ల గూడ ఇత్తరా
అంటే ఇగ వేరే హాస్పిటల్ పోయేది ఈ హాస్పిటల్లో ఇదు మీకు వైద్యులు చూడ్డనుకు ఉండదు అని జెప్తాం గదా అళ్ళకి తెలియబరుతాం గదా
ఆ ఆ
అందుకు ఇగ ఇస్తరన్నట్టు మా వైద్యం గురించి మీ తో నలుగురి తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు కృతజ్ఞత కిందగా ఈ యొక్కా బహుమతి అని యిస్తారు
అవునా
ఆ మీ దోస్తులు ఏం జెత్తారు
ఏమో వాళ్ళ ముచ్చట నాకు తెల్వదు
పండుకోలేదా ఇంకెప్పుడు పండుకుంటారే వాళ్ళు
కిందనే ఉన్నారు వీడుకోలు సమావేశంగా నేను ఒక్కదాన్ని నేను ఇంకో అమ్మాయి ఇద్దరమే వచ్చినం పైకి
ఎందుకు ఏమైంది మరి మీరెందుకు వచ్చిరు రానన్నారు గదా
ఇంగ మెల్లగా తప్పించుకొని వచ్చినాం
ఏం జెత్తారు మరి నువ్వు ఇంకొక అమ్మాయి
ఆమె తింటాంది ఆమె తిండికి బోలే వర్షం బడ్డది ఎవర్రం బోలే మా అమ్మ దిట్టింది సొక్కా ది తిట్టింది నేను టకటక బోయినా ఇంగా తింటాన మా మేడం అడుగుతాంది అందరూ ఆడుం టే నువ్వేంది ఈడున్నావ్ అంటోంది మేడం గిట్ల బట్టల కోసం వత్తె కింద బడ్డ స్నానం జేసి వచ్చెలోపు గీ టైమ్ అయింది గీ సమయం అయింది మేడం తినలేదు టాబ్లెట్ ఏసుకోవాలి అని అంటే ఇగ దిన్ పోవు కింద బడతవ్ కింద బడితే ఆడ నొప్పంటావ్ ఈడ నొప్పంటావ్ పోపో తిన్ పో అన్ అంటాంది
అవును
ఆ ఇగ బోయినా టక టక ఇంత తిన్న వచ్చినా పస్ రాంగనే అమ్మకు ఫోన్ జేసి తిన్న అని జెప్పిన ఇంగ మళ్ళ బోయి కిందికి బోయి ఆడ ఇగా ఉండ
కడుపు నిండ అన్నం ఇయ్యర మరీ
ఏత్తరు కానీ అది గిత్తత్త దింటనే నింతది గదా అక్క సోడ యేషి ఎయ్యరా
మరి ఒక బాక్స్ లో అన్నం బెట్టుకుంటే మళ్ళ ఆకలి అయినప్పుడు నువ్వు దినొచ్చు గదా
ఫైకి బాక్సులు దేనీయరక్కా
అహ అన్నం పళ్ళెం దీసుకొచ్చుకోనైనా బాక్స్ బెట్టుకోవచ్చు గదా
పళ్ళాలు గాదు అసలు అన్నం ఎడ్డు తీసుపోవద్దు తీసుకుపోయినట్టు జూస్తే ఓ బొచ్చడుడు పనులుంటయ్ గాదు సరే ఏం ఇంకేం ఉన్నయ్ ఉంట